హలో
ప హాయండి డి బావున్నారా
ఆ నేను బావున్నానండి మీరు బావున్నారా
ఆ బావున్నానండి ఏంటండి టిఫిన్ అయిపోయిందా
టిఫిను టీలు అన్ని ఇయిపోయినయండి
ఏంటండి సమ్మర్ కి పిల్లలు ఏదైనా ఫుడ్ వెరైటీ కావాలి వెరైటీ కావాల అంటున్నారండి.
ఏం చేస్తామ అండి యూట్యూబ్ లో చూస్తూ అయ్యో అయ్యో ట్రై చేస్తూనే ఉన్నాం అప్పటికి మనకు వచ్చినా కాకుండా రానీయి కూడా ట్రై చేస్తున్నాం
అవునండి అవును పిల్లలు హెల్తీ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోయారండి.
ఆ ఇప్పుడు బియ్యం కూడా ఇప్పుడు మనం పాలిష్ బియ్యం తింటా ఉంటే బలం ఉండట్లేదండి. మిల్లు దగ్గర పోయి మనం పాలిష్ చేయనివి ఉంటాయి చూసారా ఒకసారి మిల్లు పట్టించినియి అవి తింటేనే మంచిదండి ఎందుకంటే మనకి పాలిష్ చేస్తే ఏముంటది గ బలం
అవునండి అవును
ఊహూ కర్రీస్ కూడా ఇప్పుడు ఎక్కువ తినాలంట రైస్ తక్కువ తినాలం
అవునండి మళ్ళ కర్రీస్ లో కూడా మనం కర్రీస్ లో కూడా మనం సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలండి ఉప్పు కారాలు చాలా తక్కువ తినాలండి ఇప్పుడు ఉప్పు ఎక్కువ తిన్న వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. బిపి అని బి బిపి ఎక్కువ అయితే షుగర్ రావడము అట్లా అవుతుందండి
ఆ
కానీ మనం ఫుడ్ ఎంత కేర్ గా తీసుకుంటే అంత మంచిదండి
అవున అవును
మంనం తీసుకునే హెల్త్ హెల్త్ మన ఫుడ్ ఏ ఏ తీసుకు మీదే డిపెండ్ అయి ఉంటదండి మన హెల్త్ ఒక అప్పుడంండి మా నాన్నగారి టై లో. ఇప్పుడు మిల్లు లే లేవ్వంటండి వాళ్ళే మిల్లు రోడ్లు వేసుకొని దంచుకొని జొన్న బువ అట తినే వాళ్ళంట. టండి ఒడ్లు కూడా వడ్లు దంచుకోనే అట్ల తినేవాళ్ళంట
అవునులే అప్పట్లో కొంచం ఫుడ్డు తినడం వల్ల కూడా స్ట్రెంతీ గా బలంగా అట్లా ఉండే వాళ్ళండి. ఇప్పుడు లేట్లుంటున్నారు అసల ఏం బేట్ టి నా ఎంత బడి నా అదే అటనేే ఉం
మళ్ళీ చేసుకునేప్పు కూడా కొంతమంది ఉండక, ఇప్పుడు కొత్త కొత్త యాప్ ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్లు కూడా వచ్చినయి కదండి. వెంటనే ఆర్డర్ చేసిేసుకుంటున్నారు వెంటనే అట్లా తినేస్తున్నారు.
అవును చూసాను చూసాను ఇ ెంట్ ఇస్ స్టెంట్ దోష రావా ఇస్ ట్ దో మిక్స్ అని ఇడ్లీ మిక్స్ అని చపాతి అని అన్ని ఇటెట్ల దొరుకుతున్నా అండి
ాలు చపాతీలు కూడా ఇష్టానిక దొరికిపోతా గబగబ చేసేసుకుంటున్నారు రెడి మేట్ వి
మనం అంతా అంత ఈజీ గోయింగ్ లాగా అయిపోయింది జనరేషన్ అట్లా ఉంది.
అవునవును ఇంకోటండి పిల్లలకి కొంచెం మొలకలు ఇస్తే చాలా హెల్ది గుంట రండి స్ప్రౌట్స్ ఉంటాయి కదా.
ఆ
ఇప్పుడు పల్లీలు గాని ఇప్పుడు పెసరపప్పు గాని ఇ ప్రౌస్ లాగా రోజ ఒక రోజు మొత్తం క్లాత్ లో క ేసి స్క్రౌట్ మేకర్ లా వస్తుంది కదండి ఇప్పుడు
అవును
ట్లా స్పర్ట్స్ తింటే కూడా చాలా మంచిదిండి హెల్త్ కి
ఓకే ఓకే మీరు అట్లు పెడుతూ ఉంటారా
అవునండి పిల్లలండి ఇప్పుడు పా మా ప మా పిల్లలు అయితే పెరుగు పాలు అచ్చంగా తాగరండి నేను ఏం చేస్తానంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇప్పుడు బాదము పిస్ త్త జురాలు అఎన్నీ మిక్సీ మిక్సీ చేస్తే పొడిలాగ
అవును
అవి పాలలు పొల్లా పాలల్లా వేసుకొని తాగుతాండి పిల్లలు
ఆ
ఇప్పుడు సమ్మర్ కదా అండి ఫుడ్ ఎక్కువ తీసుకోట్లే పిల్లలు లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ ఇస్తే చాలా మంచిదండి పిల్లలకి వాళ్ళ డైజెషన్ కూడా తొందరగా అవుతాయ్ ఫ్రై స్ కాకుండా ఇప్పుడు చింత పులుసు టమాటా చారు అట్టా పెడితే కూడా సమ్మర్ కి మంచిగా తింటారండి పిల్లలు
ఓకే అందులో ఎన్ని వెరైటీస్ చేసి నెప్పుడు ఫుడ్ ఇప్పుడు కూడా మనకి నేచురల్గా వచ్చేది తీసుకోవ ఇ వే బుల్స్ గానీ ఇప్పుడు ఫ్రూట్స్ గానీ ప్రతి మన నేచురల్ ఉన్నాయి తీసుకోవాలండి
అవునండి ఇప్పుడు మన చేతులతో మనం పండించుకో మన చేతులతో మనం పండించుకోవాలండి ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా కల్తీయె ఉందండి చాలా వరకు ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు మ్యాంగో ఉంది ఓవర్ నైట్ లో పండిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది ఓవర్ నైట్ లో
అవును బననాస్ కూడా అంతే అండి
అవునవునండి
అన్ని ఫ్రూట్స్ అంతే అండి ఇప్పుడు పుచ్చకాయలు ఏమో కలర్ రావడానికి ఇంజక్షన్స్ ఇస్తారు అన్ని అ తే ఉన్నాయ్
చాలా వరకు అలా జరుగు మన అందుకే మనం ఏం చేస్త కొంటే మనమే ఇంట్లో పండిచ్చుకొని మనం ఎక్కువ తినాలండి ఆకుకూరలు గానీ కూరగాయలు గాని
ఆ
కానీ పిల్లలకి వానలో రెండుసార్లు ఆకూ ఆకూరలు ఇయాలంటండి
ఓకే
ఆకూరలు గీడ అవునండి అవును ఈ దానిమ్మ దానిమ్మ కూడా ఇస్తే చాలా మంచిదంటండి
మనకు తెరియనవి చాలా ఉంటాయండి ఇప్పుడు గోంగూ తింటున్నాం ఐరన్ వస్తది ఇప్పుడు బల్లం తింటున్నా బ్లడ్ వస్తుంది ఎట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటయండి
అవునండి కానీ పాలల్లో పాలల్లో పాల పదార్థాల్లో కూడా ఎక్కువ విటమిన్స్ ఉంటయండి, ఇప్పుడు పాలు గాని, పెరుగు కాగాని, వెన్నె గాని కొంతమంది నెయ్యి తింటే ఫ్యాట్ అని వదిలేస్తారు ఫ్యాట్ అని వదిలేస్తారు. అట్లా చెయక్ కున మనం డైలీ ఒక స్పూన్ పరిగడుపున పిల్లలు బ్రష్ చేయంగానె, ఫస్ట్ ఒక స్పూన్ ఇస్తే వాళ్ళు కూడా ఆ డే మొత్తం రిలాక్స్ గా ఉంటారండి మంచి,
అవును అవును మనం పన్నీర్ అంటా అండి మన్ దాంతో సమానమంట
అవును అవునండి వింటున్నా విన్నాను విటమిన్స్ చాలా ఉంటాయంట కదాండి అందులో,
మన్నె సోయా బీన్స్ ఉంటయి చూసారా అవి గాని అవిసెగింజలు గాని మన సంత్ ఫ్లవర్ సీడ్స్ కానీ డేట్స్ ఉంటాయి కదా, అవ్వయినా డ్రై ఫ్రూట్స్ అయినా ఇవన్నీ అసలు చాలా బలమైనయి.
అవునండి అవును నేను కూడా విన్నాను
ఆ
ఇంకోటండి పిల్లలకి వారంలో రెండు సార్లు కంపల్సరీ ఆకుకూరలు ఇవ్వాలండి కొంతమంది పిల్లలు. ఆకుకూరలి ఇష్టంగా తిన్రు వాళ్ళకి పప్పులో గాని పప్పులో గానీ పుడు సలాడ్స్ లా గాని అట్లా వేసిస్తే చ కొంచెం పిల్లలు కావాల్సిన ప్రోటీన్స్ అనేవి వాళ్ళకి అందుతాయండి ఏదో రకంగా,
ఓకే
అ
మీర ఏం చేస్తారండి డైలీ వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇస్తారా
ఆ అంటే ఓవర్ నైట్ నానబెట్టి బాదమిస్తానండి
ఓకే
మ్మ్ పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ కూడా పెట్టాలండి.
ఆ అవునులే దంపుడు బియ్యం అంటరు, అవి పెట్టాలి బ్రౌన్ రైస్ మనకు కొంచెం మన, ఈ వున్ టయి కదండి మన ఓన్లీ ప్చ్ ఎ ఇప్పుడు మనం పెసర్లు ఉంటయి కదా, పెసర్లుగ దోశను ఇట్లా వెరైటీ పెట్టి రోజుకు వెరైటీ చేస్, స్తే చేస్తారు
టిఫిన్స్ లో కూడా అండి గుంత పొంగనాలని ఇప్పుడు చాలా చాలా రకాలు వచ్చినాయి కదా చపాతీలని, పరోటాలని, పిల్లల్ రోజు ఒక ఐటం కోర్ కుంట్నారండి
ఆ
మీకు ఎలాగో అంటే మనకి ఎప్పుడైనా ప్లేస్ ఉంటే కంపల్సరిగా మనం ఒక్క పుదీనా చెట్టేసాం అనుకోండి చాలా అవుతదండి.
ఓకే
మనం అనుకుంటాం గాని అన్ని ఆకూర్లలో ఒక్కొక్క విటమిన్ ఉంటదండి ఇప్పుడు కరివేపాకు ఉంటది. కరివేపాకు కంటికి చాలా మంచిది
ఓకే అవును కర్వేపాకుపొడ్లాగా చేయొచ్చు దోశలోకి
ఆ మునగాకు కూడా పొడిలాగా చేస్తారండి
ఆ
మునగాకు పొడిలా కూడా చేస్తామండి ఆ జుట్టుకు కూడా చాలా యూజు అండి మునగాకు,
ఆ
పెరగడానికి ఇవి పువిన బ్లడ్ ప్యూరిఫై చేసద్దంటా
ఇప్పుడి రోజు రోజు పిల్లలకి మనకి కడుపు నొప్పి రాకుండా అట్లా వాము ఇయ్యడము. జీలకర్ర ఇయంటే కూడా మంచిది.
అవునవునండి డైజేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటాయి.
ఎందుకు అంటే కడుపు నొప్పి రాకుండా ఉండటమే డైజేషన్ ఫ్రీ అవుతది వాళ్ళు మోషన్స్ ఫ్రీ ఉండదు అంత బాగుంటాయట డైజెషన్ ఫ్రీ అవుతాయిట అండి.
అవునవునండి నేను కూడా విన్నాను అసలు చేస్తామేము
ఆ
ఇంకోటండి ఇప్పుడు సమ్మర్ లో బాగా ఎండ కొడుతుంది కదా, పిల్లలకి మజ్జిగ గాని, లస్సి గాని, ఇస్తే వాళ్ళకి కూడా బాగుంటదండి. బాడీలో హీట్ తగ్గుతది.
ఆ
ఇప్పుడు చీయా సీడ్స్ ఉన్నాయి కదండి. చీయా సీడ్స్. అది ఓవర్ నైట్ నాన పెట్టి తెల్లారి అంటే నెక్స్ట్ రోజు మార్నింగు నిమ్మరసంలో చీ చేసిస్తే పిల్లలు చాలా మంచిదంట అండి. ఒంట్లో వేడి తగ్గిపోయిద్దంట.
అవును
ఇంకా ఈ కొబ్బరి నీళ్లు ఉన్నాయి కదండి. ఈ కొబ్బరి నీల్ తాగితే కూడా చాలా హెల్త్ బెనిపి స్ ఉన్నాయండి
ఇప్పుడు మన హెల్దీ ఫుడ్ ఇవ్వాలన్నా, మనకి ఫైనాన్షియల్ గా సెట్ కావట్లేదండి అప్పటిలాగా. ఇప్పుడు ఉన్న దాంట్లోనే వాళ్ళకి రోజుకో పాలు, ఒక గుడ్డు, ఇస్తే సరిపోతుంది అసలు చెప్పాలంటే.
అవునండి గుడ్డు కంపల్సరీ అండి. గుడ్డు కంపల్సరీ ఇవ్వాలి. పిల్లలకి ఎదిగే పిల్లలకి గుడ్డు చాలా అవసరం అండి.
ఆ
గుడ్డుని బాయిల్ చేసి నెక్సటే ఇవ్వాలండి. ఆమ్లెట్ లాగా కాకుండా బాయిల్ చేసి నెక్స్
అవును ఆమ్లెట్ నగి ఇస్తే వేడి చేసిద్దట అండి
ఆ అందుకే మీరు అన్నట్టు బాయిల్ చేసిస్తేనే మంచిదండి.
ఆ
వాటర్ కూడా అండి, మంచి ప్యూరిఫైడ్ వాటర్ తాగాలండి మనం.
మీరు డైలీ వాకింగ్ అట్లా వెళ్తారా అండి. వాకింగ్ ఎక్స్ అట్లా ఏమం చేస్తారా,
ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కి వెళ్తానండి.
ఆ
ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కి వెళ్తాను పిల్లలకి మాత్రం ఈవినింగ్ ఇప్పుడు కరాటే క్లాసెస్ పంపిస్తున్నాండి. ప్రెజెంట్ గా
ఓకే ఓకే పిల్లల స్టడీస్ అసలికి ఏదో ఒకటి ఉండాల్సిందే. అండి మంచి మంచిగా పంపిస్తున్నారు.
ఇంక కరాటి క్లాసెస్కి వెళ్ళచ్చి పిల్లలు బాయిల్డ్ ఎగ్స్ తిం తింటారు. మిల్క్ తింటా మిల్క్ తాగుతారు.
అవునులేండి.
మనం పిల్లలకి ఎంత హెల్తీ డైట్ ఇస్తే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారండి. జంక్ ఫుడ్డే ఎప్ మెయిన్ జంక్ ఫుడ్ ఫ్రై ఇప్పుడు చిప్స్ ఐటమ్స్ ఉంటాయి కదండి ప్యాకెట్ లో చిప్స్ వస్తా ఉంటాయి ఇప్పుడు రకరకాల చిప్స్ వస్తున్నాయి అలాంటి పిల్లలకి పెట్టకూడదండి. ండి కానీ పిల్లలు అర్థం చేస్కోరు అవే కావాలంట తింటారు. అట్లా తిని కూడా ఫుడ్ పాయిజన్ అయిద్ది. వద్దంటారు సరే అన్ అండి మరి ఓకే అండి. ఓకే అండి బాయ్
ఆ
ఆ